కాకి కాల్ చేస్తున్నాము మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నారా
ఆ ఖాళీగానే ఉన్నాం
థ్యాంక్ యూ మీ సమయం ఇచ్చినందుకు మనం ఇప్పుడు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం
ఓకే ఏ టాపిక్
ట్రావెలింగ్ గురించి ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం
ఓకే
మీరు ట్రావెలింగ్ చేయడం ఇష్టపడతారా
ఆ ఇష్టపడతాను నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం కొత్త ప్లేసెస్ చూడటం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ట్రావెలింగ్ ఇష్టమా
అవును నాకు కూడా చాలా ఇష్టం ట్రావెలింగ్ చేసినప్పుడు మనం న్యూ కల్చర్స్ మరియు ఫుడ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాము
కరెక్ట్ మీరు లాస్ట్ ఏ ప్లేస్ కి ట్రావెల్ చేశారు
లాస్ట్ టైం నేను హైదరాబాద్ కి వెళ్ళాను అక్కడ కొన్ని ఫేమస్ ప్లేసెస్ చూశాను
అవును హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ మీరు ట్రై చేశారా
అవును హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ అని స్పైసెస్తో ప్రిపేర్ చేస్తారు
నెక్స్ట్ టైమ్ మీరు ఏ ప్లేస్ కి ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు
నెక్స్ట్ టైం నేను గోవా లేదా కేరళకి వెళ్ళ వెళ్ళాలని అనుకుంటున్నాను
ఉమ్ కరెక్ట్ వర్క్ లేక స్టడీస్ మధ్య కొంచెం ట్రావెలింగ్ చేయడం స్ట్రెస్ తగ్గించుకోవచ్చు
మీ ఫేవరెట్ ట్రావెల్ ప్లేస్ ఏంటి
హిల్ స్టేషన్స్ చాలా ఇష్టం అక్కడ వెదర్ చాలా కూల్ గా ఉంటుంది
అది నిజం నేచర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు స్పీ పీస్ ఫుల్గా ఉంటుంది
అవును ఫ్రెండ్స్ లేక ఫ్యామిలీతో ట్రావెల్ చేసినప్పుడు ఇంకా ఫన్ ఉంటుంది
అవును ఇప్పుడు మనం ఫెస్టివల్స్ గురించి మాట్లాడదాం
ఓకే
ప్రస్ ఫెస్టివల్ మన కల్చర్ లో చాలా ఇంపార్టెంట్ కదా
అవును ఫెస్టివల్ వన్ వల్ల మనం ట్రెడిషనల్ ట్రెడిషన్స్ ని గుర్తుంచుకుంటాం
మీ ఇంట్లో ఫెస్టివల్స్ ఎలా మీ ఇంట్లో ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేస్తారు
ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేట్ చేస్తాం
ఫెస్టివల్స్ టైం లో స్పెషల్ ప్రిపేర్ ఫుడ్ చేస్తారా
అవును చాలా స్పెషల్ డిషెస్ ప్రిపేర్ చేస్తాం
ఫెస్టివల్స్ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తా తార్కద
అవును అందరూ కలిసి సంతోషంగా ఉంటారు
నీకు ఎక్కువగా ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి
నాకు దివాళి చాలా ఇష్టం
ఇష్టం మీకు
దీపాలు వెలిగిం చబడ్ వెలిగించి మరియు ఫైర్ వర్క్స్ చాలా బాగుంటాయి
నాకు సంక్రాంతి చాలా ఇష్టం
సంక్రాంతి ఎలా చేస్తారు
మేము సంక్రాంతి రంగుల పూలు మరియు స్పెషల్ ఫుడ్స్ తింటాము
సంక్రాంతికిఫ ఫార్మర్స్ కి చాలా ఇంపార్టెంట్
వు క్రాప్ హార్వెస్ట్ అయిన తర్వాత సెలబ్రేట్ చేస్తారు సంక్రాంతి ఫెస్టివల్
ఫెస్టివల్స్ టైమ్ లో విలేజెస్ చాలా లైవ్లీగా ఉంటాయి
సిటీస్ లో కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి
ఫెస్టివల్స్ టైమ్ లో లైట్స్ మరియు డెక రేషన్స్ చాలా బాగుంట్
అవును చిల్డ్రన్స్ కి కూడా ఫెస్టివల్ ని చాలా ఎంట ఎంజాయ్ చేస్తారు
వాళ్ళక్ కి కూడా హాలిడేస్ ఉంటాయ్ అప్పుడు
పెరుగుతాయి
అవును స్ట్రెస్ కూడా తగ్గుతు తుంది
ఫెస్టివల్స్ లో రిలేటివ్స్ ని కలవడం బాగుంటుంది కదా
అవును అందరి కలిసి టైం స్పెండ్ చేస్తారు
ఫెస్టివల్స్ మన కల్చర్ ని చూపిస్తాయి ట్రెడిష్ అవును తెలంగాణలో కూడా స్పెషల్ ఫెస్టివల్స్ నయి
అవును బతుకమ్మ చాలా ఫేమస్
బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేస్తారు
ఉమెన్స్ ఫ్లవర్స్తో బతుకమ్మ అరేంజ్ చేసి దాంతో సెలబ్రేట్ చేశారు
సాంగ్స్ పెడుతూ డ్యాన్స్ చేస్తారు కదా
కలర్ఫుల్ గా ఉంటుంది అలాగే చాలా సౌండ్ గా ఉంటుంది
అవును ఇంకో ఫెస్టివల్ బోనాలు కదా
ఈ ఫెస్టివల్ లో అమ్మవారికి పూజలు చేస్తారు
ప్రజలు డివోషన్స్ తో పార్టిసిపేట్ చేస్తారా
ఫెస్టివల్స్ మన బిలీఫ్స్ ని చూపిస్తాయి
ఫెస్టివల్స్ టైంలో మార్కెట్ బిజీగా ఉంట న్యూ క్లాత్స్ కొనడం తర్వాత కూడా ట్రెడిషనల్ కదా
అవును చాలా మంది ఫెస్టివల్స్ కి న్యూ డ్రెస్సెస్ కొనుక్కుంటారు
డెకరేషన్ కూడా ఇంపార్టెంట్
మరియు ఫ్లవర్ తో డెకరేట్ చేస్తారు
చిన్న పిల్లలు ఫైర్ క్రాక్ ఫైర్ వర్క్స్ చాలా ఎంజాయ్ చేస్తారు అవును కేర్ఫుల్ గా సెలబ్రేషన్స్ చేసి పోవాలి చెయ్యాలి
ఉమ్ ఫ్రూట్స్ కూడా ఫెస్టివల్స్ లో ఇంపార్టెంట్
స్వీట్స్ మరియు స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు
ఫ్యామిలీ మెంబర్స్ కలిసి తినడం బాగున్
అవును షేరింగ్ హ్యాపీనెస్ ఉంటుంది
టైం లో ప్రేయర్ కూడ చేస్తారు
అవును టెంపుల్స్కి టెం పుల్స్ లో కూడ సెలబ్రేషన్స్ చేస్తారు పూజలు ఉంటాయి
డివోషన్స్ మరియు ఫేత్ ఇంపాట్ టెంత్
ఫెస్టివల్స్ స్స్పిరిచువల్ ఫీలింగ్ ఇస్తాయి
ప్రజలు చారిటీ కూడ చేస్తారు ఫెస్టివల్స్ యూనిటీని ప్రమోట్స్ చేస్తాయి ష్
డిఫరెంట్ కమ్మునుకి కమ్యూనిటీస్ కలిసి సెలబ్రేషన్ చేస్తారు
ఫెస్టివల్ పీస్ మెసేజ్ ఇస్తాయి
లవ్ మరియు కైండ్ నెస్ స్ప్రెడ్ చేస్తాయి
ప్లేస్ ఉంటాయి
ఫ్యామిలీస్ ట్రావెల్స్ కూడా చేస్తారు
టూరిజం కూడ ఇంక్రీజ్ అవుతుంది
టిక్ హ్
ది సిటీస్ లో ఈవెంట్స్ ఆర్
కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి సాంగ్స్ మరియు డాన్సెస్ ఉంటాయి
ఫెస్టివల్స్ చిల్డ్రన్ కి చాల మెమరిస్ చాలా గ్రేట్
అవును వాళ్ళకి చాలా హ్యాపీ నెస్ క్ లే
అవును వాళ్ళకి హ్యాపీ నెస్ ఉంటుంది
ఫెస్టివల్స్ టైమ్ లో విలేజ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. సిటీస్స్ లో కూడ లైట్స్ చాలా బాగుంటాయి.
ట్రెడిషన్ జనరేషన్ కి కంటిన్యూ అవుతాయి
మీ సమయం కేటాయించినందుకు టాక్యూ
ఓకే ధన్యవాదములు